హలో
హలో
మ్మ్ లిఫ్ట్ లు చేస్తున్నారా చాలా టైం పడుతుంది లిఫ్ట్ కాల్ రావినికి సెకండ్లు పడడానికి చాలా టైం పడుతుంది ఎప్పుడో ఫోన్ లేపుతున్నా గానీ నిన్ ఫోన్ లేపిన పదిహేను సెకండ్ల దాకా ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ కావట్లేదు
ప్రాబ్లం అంటుంది మేబి నాదే అంటుంది, ఏం చేస్తుారు మరి తిన్నారా
ఏడ చూడాలి నిమళంగా తినేస్తస్తా
అవునా ఏంచేస్తురు మరి
ఏముంది ఏం లేదు ఇక్కడ ఊరికే చెట్టు కింద కూర్చున్నాాల
ఓ అవునా
ఆ
ఇంకా ఏంటి మరిీ
ఇక్కడ ఒక అమ్మాయి నన్ను సైట్ కొడుతుంది నాకు ఒకటే సైట్ కొడుతుంది రామంటే వస్తులేదు,
ఎప్పుడు అదే బాధ నారాయణ ఎప్పుడు ఒక పిల్లని సెట్ చేయుడే ఉంటాదా
అమ్మాయి పైనుంచి చూస్తుంది మరి ఒకటిే హాయి చెప్తే చెప్తా లేదు,
ఎంతమంది అమ్మాయిలతోటి మెసేజ్ చేస్తావు అసలు నువ్వు,
చి ఓ అమ్మాయిలు అంటేనే నాకు ఎలర్జీ అమ్మాయి అమ్మాయితోటి ఎంజాయ్ చేయాలి కానీ ఒకటే లైఫ్ ఎంజాయ్ చేయాలి,
ఉ ఏం కూర మరి ఏం చేస్తురు అందరూ
కుకుంబర్ రా ఈ రోజు, ఈ రోజు కుకుంబర్ అల్లుకి
హు అందరు బాగురా మరి
పర్లేదు మంచిగానే ఉన్నారు.
ఉహు ఏడికన్నా పోదామని ప్లాన చేస్తున్న అబ్బా కానీ అది అయితాదా కదా తెలవదు
ఏడికి పోదాంమని ప్లాన్ చేస్తున్నా చెప్పు
ఎడుకో అడికి పోదాం అనుకోటున నువ్వు వస్తావా
ఉ వస్తా
అవునా ఏడికి పోదాం
ఏడికి పోదాం చెప్పు నువ్వే కేరళ
కేరళ పోదామా
ఉ నీ ఇష్టం కదా నీకు ఇష్టం కదా కేరళకి తీసుకుని పోతా నా ఇష్టం వచ్చినా కాడికి నేను ఎప్పుడైనా పోతాలేగాని
కేరళ పోదామని అనుకుంటున్నా అది అయితదా కాద అక్కడ ఉన్న ప్లేసెస్ చూడాలి చాలా ఇష్టం నాకు
ఆ ఇగో అను అనుకుంటున్నా ఇక ఈ మంత్లో పట్ల పోదాం అనుకుంటున్నాం బడ్జెట్ కూడా కావాలి అవా
నేను ఒక లక్ష రూపాయలు ఇస్తా తీసుకోరా
ఉన్నాయా నిజంగా సిరియస్లీ
ఉ తీసుకో ఇస్తా
ఓ అవునా మరి ఇంకా ఫ్రెండ్స్ లేద అంటే ఉంటే వాళ్ళు కూడా అంటన్ రమ్మ అని మా ఫ్రెండ్స్ కూడా వస్తు త్తురు
ఏ ఫ్లైట్ లో ఈ డబ్బులు ఇ అన్నీ ఖర్చు కానీ ఇది ఆ ప్రభాస్ కే ప్రభాస్ కేర్ ఇర్బు ప్రభాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సపరేట్ జట్టు ఉన్నది
ఆ నువ్వు మనకంత్ తోల తోటి అసలు కలుస్తామా వాళ్ళని ఫస్ట్
మ్ అలుసా
మీ తాతయను ఉను కాల్ బో
వస్తా అంట అది మా అన్నయ్య
ఓ తాతనేక్కనేలే ఆయన ఓ పెద్ద ఏజే అయన ఏమ్ యూత్ కాదు
అద్ గో
మోర్ త్రీ వైబ్స్ ఆయనకి ఎంత ఎంత ఉంటారు నీ అంత ఉంట్ టరో వాళ్ళ పిల్లలు
ఉహు డోంట్ వరి
ఆ మరి ఇంకా మరి అనేేట్ అయితాడు తాతయ్యే తో
అర్రో
ఇప్పుడు నీక్ పెళ్ళ అయితే ఇగ మీ మమ్మీ నీకో వాళక్ నాయన అమ్మ కాదా ఆయన కూడా గెంత్ ఏ
సరే లే
మ్మ్
బర్రీని కొట్టినట్టు కోడ్ తేనే ఉంటారు అండి ఆ
కొవల్ని
పోదాళ్ళ రైస్
అందుకేమ అండి
యాడ
ఎందుకు ఏమైంది
ఏది కావలంటే ఏది కావాలే
బీచెస్ కూడా పోవాలి అబ్బాయా అన్ని తిరిగి రావాలి ఒకసారి అయితే ప్లాన్ చేయి ఎప్పుడ అన్నా పోదాం మ్
మ్మ్
అ
ఇప్లాయిన్ ఇద అయిని
ఈ మంత్ ఎన్నింగ్లో పన్నాగా అది ప్లాన్ చేయి పోదాం మ్
సరే
అసల్ మా సైడ్ కరేంటే ఉంట లేద అబ్బా
ఎందుకో
సర్లే ఈ రోజు పొద్దు పొద్దుగా పోయింది ఆర్ ఇట్ నుంచి వేయింది ఒకటే వస్తు ఉంది పోతు ఉంది వేస్తే ఏన్ పోతుఉంది
మ్
ఆ అస్సలు ఉంట లేదు మాకు ఈసారి బిల్లు పడ్డది తెలుసా కరెంట్ బిల్ పడ్డది
ఎంతా
పల్కోట్ నా అందర్ది అవే మా ఇంటి పక్కలోల్లకయితే ఇరవై ఏడు వేలు పడ్డది మా క్లాస్ అమ్మాయోల్లకి
మ్మ్
మీ క్లాస్ అమ్మాయి ఉందిగా
మా క్లాస్ అమ్మాయి మా క్లాస్ అమ్మాయి పేరు
ఉందిగా ఆమ
అమెవరే
మీ క్లాసు నువ్వు నాకిట్ల పా అది పరిచయం
మీ ఇంటి పక్కన వెంటి కాదా అది
మరే ఆవును నిన్ మా ఇంటి పక్కన అమేనే అట్ నమ్మి గ్లాస్ అంటే ఇంకా అర్ధం అయితది అనే వత్తన్నా
సరేలే
ట్వంటీ సెవెన్ పడ్డది ట్వంటీ సెవెన్
రెండు సెవేను
ట్వంటీ సెవెన్ ఇరవై ఏడు వేలు
ఆ దేనికి కరెంట్ బిల్లా
ఆ
దేనికి
అసలు వాళ్ళు ఏమి యూజ్ చేయలేదంట ఇప్పుడు అది రత్ ఇప్పుడు ఇప్పుడు సాకులోళ్ళకి సపరేట్ గా ఇంకో మీటర్ ఉంటది ఇప్పుడు ఇల్లు బిల్లుదే కాకుండా వాళ్ళకి ఇంకోటి సాకలాయిలమ్మది ఇంకోటి కూడా ఉంటది జస్ట్ దానికే మళ్ళా వాళ్ళ మమ్మీ ఇస్తరు కూడా చెయ్యదు
మ్మ్
దానికి ఇరవై ఏడు వేలు పడ్డదంట కానీ ఆయన మొన్న పిల్లగాడు కొట్టిండు వాళ్ళ డాడీ రాకూడా వాళ్ళ బాబుని పంపితే ఆడు ఇష్టం వచ్చినట్టు కొట్టిండు
మ్మ్
మ్మ్ అట్లా
అందరు వచ్చినయా వాళ్ళ ఒకళ్ళే అట్లా వచ్చిందా
ఇలాకొకళ్ళకే అట్ వచ్చింది అందరికి మ్యాక్స్ అందరికి కరెంట్ బిల్ పడ్డది మాకైతే మా సైడు మళ కరంట్ ఏ ఉండదు మా ఊళ్ళో
మ్మ్
కరెంట్ బిల్ వేసి ఏమంటాం
ఏమంటాం లే
కరెంట్ ఫ్రీ కరెంటో అంటో కూడా బిల్ వేసే ఫ్రీ కరెంట్ అంటారు మళ్ళా కరెంట్ తీస్తారు పొద్దుగూకలు అయినా రాదు మా ఊర్లో అయితే ఒకోక సరి కరెంటు
మ్మ్
అట్లు ఉంటది మరి అందుకనే డొక్కూరు అంటారు
మ్మ్ హూ నేను కూడా అంటా డోక్కూరు అని డొక్కురు డొక్కువన్సీ
పెద్ద ఉంటారు చెత్తగురు నెంబర్ వన్ ఏదంటే ఫస్ట్ టు మా ఊరే వస్తది
కొండా
ఆ ఎస్ మాదే వస్తేది ఫస్ట్ చెట్
మా ఊరు పేరు ఏం పేరు చెప్పు తెల్వదనిక్
తెల్సు నాకు కాని చెప్పను
స్పెల్లిట్
మరి ఏం చేస్తునవ్ ఒక్కర్ నువ్వు
అ
ఇంకా రీల్స్స్కుట చూస్తావా
నేను ఒక అందమైన అమ్మాయితోటి మాట్లాడుతున్నా నీతోటి తర్వాత మాట్లాడతా
ఒవారెంది
నేను ఒక అందమైన అమ్మాయి తోటి ఫోన్ మాట్లాడుతున్నా అర్ధ గంట నుంచి
ఓ మై గాడ్ ఇప్పుడు కుసన్ రీల్స్ చేస్తావా బ్రదర్
రీల్స్ చూడను ఒక థర్టీ రుపీస్ ఫార్టీ రూపీస్ సెట్ చేసుకొని షాప్ దాకాబ్బాయి ఇం చెట్టు కింద కూర్చుంటే నడుస్తుది ఉట్టిగా చెట్టు కింద కూర్చుంటే రీల్స్ చూస్తే నడవదు
అమ్మా నేనే ఇంకా నిన్ను టూ అది ట్వంటీ అడుగుదాం అనుకుంటున్నాను ట్వంటీ థర్టీ నాకు అవసరం ఉన్నాయి అవి
అందుకే కొట్టకని చెప్పినప్పుడు కొట్టొద్దు ఇరవై గట్ట ఉన్నప్పుడు ఇరవయే గట్టాల వంద గట్ట అన్నప్పుడు వందనే గొట్టాలే
అమ్మకా ఎట్ట ఎండూలే ఈ ఇ అయిపోంగనే రెండు నాయి వన్ కే తీసుకునవ్ నేను అస్సలు కొను ఈ సారే
అదే నీవు ఇప్పుడు దీంట్లో టూ కే వస్తాయి కదా నాకు అలా నువ్వు వన్ కే ఉంచుకొని వన్కే నాకియ్
బా నాకు సంబంధమే లేదుగా అసలు నీతోటి కాదు నే అసలు నీతోటి మాట్లాడ ను కూడా మాట్లాడాను అప్ప
ఎందుకూర
మాట్లాడ సూడ్రా ఇదే లాస్ట్ ఇగ వీట్తోటి
మాట్లాడానంటే
ఆ
హమ్ ఉం
ఆ చెప్పు చెప్ప
సరే మాట్లాడాన్నావుగా కట్చై ఈగ
ఆ సరే
ఆ